బ్రో నమస్కారమండి
నమస్కారం ఎలా ఉండారు
మంచిగా ఉన్నామండి మీరెలా ఉన్నారు
మంచిగా ఉన్నాను
తిన్నారా
జామకాయ తింటున్నారు నువ్వు
మేం తినాలండి ఇంకా మేము కాలేజ్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చామండి
అవునా
ఆ అఫ్టర్నూన్ తిన్నారా అండి
మ్ తిన్నామండి మీరు తిన్నారా
మ్ తిన్నామండి మీకు వంటలు చేయడం వచ్చా అండి
ఉ చేస్తానండి పప్పు రసం అన్నం టమోటా రైస్ ఇట్లాంటివి చేస్తాను మీకు
మాక్ కూడా వచ్చండి
ఏమేం చేస్తారండి మీరు
మేమైతే ఆ మేము ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసుకున్నాం అండి చాలా మంచిగా వచ్చింది
ఊ మీకు కుత్తంకాయ చేయడం వచ్చా అండి
ఆ గుత్తంకాయ కూడా చేయడం వచ్చాండి
సరి ఎలా చేస్తారో చెప్ నాకు రాదండి
అవునా ఆ చెప్తా వినండండి ఫస్ట్ దాంట్లో మనకు కావాల్సింది మనకి గుత్తంకాయలు ఆ ఇప్ ఇప్పుడు వంకాయలు టూ టైప్స్ ఉంటాయి కదండండి ఆ గుత్తి వంకాయ అని చెప్పేసి ఒకటి ఇంకొకటి నార్మల్ వంకాయ అని చెప్పేసి ఆ గుత్తొంకాయ బేసిక్గా ఏ కలర్ లో పర్పుల్ కలర్ లో ఉంటుంది కదండి
ఊ
పర్పుల్ ల లేకపోతే వైలెట్ వైలెట్ కలర్ లో
వైలెట్ అవును అవునండి
ఆ వైలెట్ కలర్ లో ఉంటుంది అది వం గుత్తోంకాయకి అయితే నార్ వాడతారండి దానికి పైన ఇంకా ముళ్లులు కూడా ఉంటాయి ఆ అది అది వాడతారండి దాంట్లో కావాల్సినవెమేమి వచ్చేసి ఆ మీకు తెల్లవాయ తెలు సాండి
ఊ తెలుస అండి అవన్నేసుకోవాలండి
అవంతా బాగా నీటు దాని పైన తెల్లగా ఒకటి ఉంటుంది చూడండి అ దాని పైన పీల్ మొత్తం తీసి చేయాలి
ఊ
తర్వాత ఇంకా ఆనియను ఇంకా ఏమి ఇంకా ఏమేమో వేస్తారండి ఆ చెంగిత్నాలు తర్వా శనగిత్తనాలు ఆనియను తర్వాత అది అంతా బాగా మసాలా చేసుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి అవంతా గ్రైండర్ కి వేసి తర్వాత కావాలంటే మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు
ఆ
ఊ తర్వాత ఇంకా అవంతా బాగా పేస్ చేసుకున్న తర్వాత వంకాయలన్నీ బాగా ఒక ఫోర్ స్లైసెస్ గా కట్ చేసుకోవాలండి మధ్యలోకి కట్ చేసుకొని మనం ఆడించుకున్న పేస్ట్ అనేది వంకాయలో పెట్టుకోవాలి
ఊ
పెట్టుకున్న తర్వాతే ఇంకా అవి కొంచెం ఆ ఆయిల్ల్లో బాగా ఫ్రై చేయించాలండి ఫస్ట్ పోపు వేయాలి తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేయిచి మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి
ఊ
ఇంకంతా అండి గుత్తోంకాయ చాలా ఈజీ మీకు ఇంకా ఏమైనా వంటలు వచ్చా అండి
నేను చిత్తాన్నం చేస్తానండి
అవునా ఎలా చేస్తారండి కొంచెం చెప్తారా మకి
ముందు అన్నం చేసుకోవాలి అన్నం చేసుకున్న తర్వాత ఒక పెనం తీసు కొని దాంట్లోకి నూనె వేసుకోవాలి దాని తర్వాత మనం ఆ జీలకర్ర ఆవాలు అట్లాంటివన్నీ దాంట్లోకి వేసి ఎర్రగడ్డ టమోటాలు పచ్చిమిరకాయ ఉప్పు కారం అంతా వేసి మనం దాని బాగా వేయించాలి
ఓకే
తే అది బాగా వేగిన తర్వాత దాంట్లోకి అన్నం ఎయ్యొచ్చు అన్నమే ఆహా పసుపు వేయాలండి పసుపేయాలి పసుపేసిన తర్వాత అది బాగా మరిగిన తర్వాత దంట్లేకి అన్నమేసి కలిపేస్తే నా చిత్రాన్నం రెడీ
అంటే అందులోకి మీరు పోపు అవంతా వేసుకోరాండి అయితే మరి
స్టార్టింగ్లోనే ఏసాం కదండి
అంటే ఆ దాంట్లోకి పోపులేకి ఇంకా అవంతా యాడ్ చేసుకుంటారు కదండి లెమన్
ఆ అవును అది మర్చిపోయినను అవునండి లెమన్ ఏస్తారు కరేపాకు
ఉమ్మ్
మళ్ళీ పైన కోతిమీరతోని గార్నిష్ చేయచ్చండి
అండి మంచిగా ఉంటుందిలేండండి అయితే
అవునండి మీకేదంటే మీకే వంట అంటే బాగా ఇష్టం
నాకు చికెన్ అంటే చాలా ఇష్టమండి
చికెనా
అవునండి
ఆ నన్ను అడగండి
ఆ మీకేమి ఇష్టమండి మరి
నాకు పప్పు మెరపొడి అంటే ఇష్టమండి
అవునాండి పప్పు చేయడం వచ్చా మరి అయితే ఎలా చేస్తారండి మరి మీరు
టమోటాలు పచ్చిమిరపకాయలు అవన్నీ మనం చిన్నగా కోసుకొని ఆహ టమోటాలు వచ్చేసి నాలుగు పీసులుగా కోసి పచ్చిమిరపకాయలు అవన్నీ మళ్ళీ కంది బ్యాళ్లు అవన్నీ తీసి ఒక కుక్కర్లోకి ఎసి కుక్కర్లోకి నీళ్ళు పోసి మూడు విజ్ ఆ ఉప్పు అప్పుడే ఏసుకోవచ్చు కుక్కర్లో నాలుగు విజ్జిలు వచ్చేంత వరకు పెట్టాలి వచ్చిన తర్వాత కుక్కర్ తీసేసి మనం ఆ నీళ్ళన్నీ వంచేసి వేరే పాత్రలోకి ఎసుకోవాలి గీన్నెలేకి దన్నంతా పప్పు గిత్తే తీసుకొని బాగా ఎనపాలన్నమాట ఎనిపి ఉప్పు సరిపోయిందో లేదా చూసుకోవాలి
అంతేనాండి పప్పు అంతా ఈజీనాండి
ఆ అన్ని సరిపోయిన తర్వాత మళ్ళీ ఫోప్ ఎసేస్తేనే రెడీ దాని తర్వాత మనం తీసి పెట్టుకున్న నీళ్ళలేకి గుడా పోప్ ఎసు కుంటే గినా అది కూడా సూపర్‌గా ఉంటుంది
అవునా అండి
ఉమ్మ్ అవునండి కాదండి ఈ మధ్య చాలా కాలుష్యం పెరిగిపోతుంది కదా
అవునండి అవునండి చాలా ఎక్కువైపోతుంది ఎక్కడా ఓ ప క్క సౌండ్ పొల్యూషన్ అంటారు పక్క వాటర్ పొల్యూషన్ అంటారు ఒక పక్క ఎయిర్ పొల్యూషన్ అంటారు
ఆ అన్ని పొల్యూషన్స్ వచ్చి ఎక్కువ ఈ ఎయిర్ పొల్యూషన్ అండి ఎన్నో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఆ గాలింతా వస్ తో ఉంటుంది
ఉమ్మ్ అవునండి
అదే పల్లెటూర్లో అయితే గినా అట్లాంటి ఏముండవు
అవునండి అసలు అబ్బా చాలా విరక్తి వస్తాది ఆ సౌండ్ ఇంకా వెహికల్స్ పోయేటప్పుడు ఆ సౌండ్ అంటావా అసలు అసలు అవ్వదండి
ఆ రాత్రి పూట కూడా సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి
అవునండి ఇంకా చ ఇంకా చూసారా అప్పుడు కరోనా అని చెప్పి ఆ పాండమిక్ టైమ్ లో అసలు పొల్యూషన్ లే కా మనకు వర్షాలు ఎంత బాగా వచ్చాయండి
ఆ ఇప్పుడు పడనే పడట్లేదు అక్కడ వేరే రాష్ రాష్ట్రాలలో నీళ్లు కరువు అయిపోతున్నాయి నీళ్లు లేవంటున్నారు అసలు
అవునండి మ్మ్ అవునండి
మ్మ్ పోను పోను అన్ ఆ అన్ని చోట్ల అలానే అయిపోతేనా అంతే మనం ఇంకా
అవునండి అసలు చాలా కష్టమండి వాటర్ లేకపోతే అసలు సర్వైవ్ ఎలా అవ్వాలి వా వాటర్ అనేది ఒక మేజర్ మేజర్ థింగ్ కదందండి
మ్మ్ అవునండి వాటర్ తక్కువస్తున్నాయి ఇంకెక్కడ చూసినా పొల్యూషన్ తో నిండిపోతుందసలు
అవునండి మరీ కష్టమయిపోతాంది ఈ మధ్య అసలు అలా అప్పుడు చూసారా అండి ఆ ప్యాండమిక్ టైం అనేది వర్షాలు వచ్ వచ్చి రైతులకి ఎంత బాగా పంటలు వచ్చాయండి అసలు వాటర్ కొలత అనేదే లేకుండయ్యింది
మరి ఇయన్నీ వచ్చాయండి అప్పుడు బాగా ఎందుకంటే అప్పుడు ఇంత వెహికల్స్ ఏ తిరగా తిరగక పొల్యూషన్ రాక మంచిగుంది
అవునండి ఇప్పుడు చూస్తే ఓజోన్ లేయర్ మొత్తం పాడైపోయింది అప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కే ఎంత మంచిగా తయారైందండి ఓజోన్ లేయరు
మ్మ్ ఆ ఓజోన్ లేయర్ డిస్ట్రక్షన్ వల్ల మనకి జ జ్యా చేయండి ఏవని డిసీజెస్ అన్ని వస్తున్నాయి మ స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంతా అవి ఇవి వస్తూనే ఉన్నాయి
అవునండి ఇప్పుడు ఏముందండి ఆ వాటర్ లో మొత్తం అన్ని మినరల్స్ ఇస్తారు ఏదో కెమికల్స్ అన్ని యాడ్ చేస్త స్తారు ఏమన్నంటే మినరల్ వాటర్
కొన్ని చోట్ల బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నారండి వాటర్ లో
అవునండి ఏమన్నంటే అది మంచిగా ఉండాలి ఏమన్నంటే ఫిల్టర్ వాటర్ అంటారు ఏంటండి అసలు బోరు వాటర్కి అంతా తగ్గే అండి ఇవంతా
అవును మా బోవర్ వాటర్ తాగడమే మేలు అనిపిస్తుంది
అవునండి ఇంకా చాలా అండి ఇంకా సౌ సౌండ్ పొల్యూషన్ అంటారా అసలు పడుకున్నా కూడా పొల్యూషన్ చిన్న పిల్లలకైతే హెడ్డ్రమ్స్ డ్యామేజ్ అయిపోతాయండి వాళ్ళకి ఎంత ఎంత స్మూత్ గా ఉంటుంది ఆ ఇయర్డ్రమ్ అనేది
అవునండి
మ్మ్
అసలు ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్స్
అవునండి
ఇవి ఎప్పుడు ఆగిపోతాయో ఏంటో ఎలా ఆగుతాయండి ఎవరు ఆగరు ఆగేలా చేయరు
అవునండి ఇప్పుడు చూసేదైతే చెట్లన్నీ కొట్టేస్తా ఉంటారండి ఈ డిఫారెస్ట్ షట్ ఎంత జరుగుతుంది ఏంటి అసలు చెట్లు పెం
చేట్లు నాటడమే లేదా ఎవరు చూసినా గాని అది నరికే ఇల్లు కడదామా ఇది నరిక్ డిస్కీ అది పెడదామా అనే అంటున్నారు
అవునండి చెట్లు నాటడం వల్ల ఎంత మంచిదండి అసలు ఇప్పుడు చూడండి రోజుక ఒక పది చెట్ ఇట్ల మన చుట్టుపక్కల మన చుట్టుపక్కల వాళ్ళతో మనం నాటిపిస్తే మనకు ఎంత బాగుంటుందండి
స్వచ్ఛమైన గాలి వస్తుంది మన ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి అసలు
అవునండి అది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నారు పది మందికి ఈ బైక్ కొను ఆ బైక్ కొను అని చెప్పేటొళ్ళే అండి చెట్టునాటు ఆంట్
ఆ చెట్టు నాటు అని ఎవరు చెప్పేటోళ్ళ లేదు ఇంకా ఉంటే ఆ చెట్ట్ చెట్టు నరికేర అడ్డం ఉంది అని చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ నాట మని చెప్పే వాళ్ళే లేరండి అసలు
అవునండి చాలా కష్టం అయిపోతుంది
ఉ ఎవరు ఆలోచించేవాళ్ళు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అండి అందరూ మాకెందుకులే మనకెందుకులే మనం బాగున్నాం కదా మన దగ్గరకు వచ్చేంత వరకు కొ మనకెం తెలివండి అవన్నీ
అదైతే నిజమండి
హ్మ్మ్ ఎలా అండి మరి ఇలా అయితేగిన
ఆ మనమే చెప్పాలండి ఇలా ఇలా యూటిలైజ్ చేసుకో కో వాలి ఆ చెట్ల వల్ల ఇంత వస్తుంది అంత వస్తుంది మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి ఆ చెట్ల వల్ల అని చెప్ చెప్పి మనం చిన్న పిల్లలకి నేర్పించాలండి
ఆహ్ మన ముందు తరాల వాళ్ళు ఇంకెలా ఉంటారొ అని తలుచుకుంటూనే భయం వేస్తుందండి
అవునండి
వాళ్ళకి మనకున్నన్ని వాటర్ ఉంటాయా వాళ్ళకి ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోతుంది కదా
అవునండి మొత్తం అంతా వాళ్ళు ఏమంటారు ఇప్పుడుకే మనం అంతా ఇ ఆ ఇప్పుడు పంట పెట్టాలంటే ప్రతి పంటకి ఏమంటే మందులు కొట్టాలి లే పోతే అది వచ్చే లేదు ఇంకా అప్పుడుకే ఎలా అయింటుందండి అప్పుడు కూరగాయలు ఉండవేమో అండి మెడిసిన్ తోనే ఫుడ్ తయారైపోతుందేమో అట్లా చేసేసుకుంటారేమో అండి
ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే తినడానికి అవసరం లేదని ఇవి కూడా వస్తున్నాయింటండి ఇ చూడండి ఇంకా ఫుడ్ కూడా అవసరం లేదనే దానికి వెళ్ళిపోతున్నాం మనము
అవునండి
ఎప్పుడు బాగుపడతామో ఏమో అండి పూర్వకాలంలోనే బాగుండేది ఇలాంటివి ఏమీ లేక సంతోషంగా ఉంటుంటి మీ
అవునండి ఇంకా అండి
హ్మ్మ్
ఇంకా మీరు మీ చెట్లు నాడతారా అండి మీ చుట్టుపక్కల ఏమైనా
ఆ మేము నాడతామండి దాదాపుగా చెప్తాం అందరికి పిల్లలకి నాటనరా కొట్టేయకండిర నటండిరా తొక్కేయకండి చిన్న మొక్కలని అని మీరండి
నేను అయితే ఖచ్చితంగా చెప్తాను అండి నేనైతే నా ప్రతి బర్త్డేకి ఓ చెట్టు నడతా అండి
చాలా మంచి హ్యాబిట్ అండి
అవునండి ్
ఎలాగైనా గాని చాలాన్ చెట్లు నాటల్లా మన చుట్టుపక్కల అనేది మన ప్రధాన లక్ష్యంగా ఉండాలండి
అవునండి సరే అండి మరైతే
సరే అండి బాయ్ అండి
ఉమ్ బాయ్ అండి